హలో
ఇదేనా
హలో
హలో ఇదే చెప్పుూ ఎట్లుంది కొడాలిపిల్లా
ఏట్లో ఏంది పోయిందా బయట
నువ్వు తిన్నావా
తిన్లే ఇంక తినాలి అచ్చ దీంట్లోకి ఎల్లి బయట ఇలార రావే అయితే
ఆ ఎందుకు
ఎందుకు అనుకొని పోనీ
నువ్వు హెలో
ఆ చెప్పు చెప్పు
చెప్పు ఏం చేస్తున్నా
అచ్చే ఇప్పుడు మనకి ఇప్పుడు మనకే ఏ
ఇందులో ఎందుకు మాట్లాడుతున్నావ్ చెప్పు
ఔ ఛా ఏమైందైతే
ఏం కాలేదు ఏం చేస్తున్నా అని చెప్తున్నా ఎందుకు నవ్వుతున్నావు
ఉందుకే ఇలా ఇలా మాట్లాడడం ఫస్ట్ టైం అన్నట్టు నేను
అవునా మే మేం కూడా ఫస్ట్ టైమే
ఏం మరి మా సిస్టర్ ఏడున్నార్
ఉన్నది పువ్వులు పువ్వులు అల్లుతున్నది మల్లె పువ్వులు
తిన్నారా లేదా మళ్ళీ మీరు
ఆ తిన్నాం మేము నువ్ తిన్నావా
ఊ తిన్లే ఇంకా
ఎందుకు ఇంత లేటు అవునా ఏం జేసిండ్రు వంట అటో
పప్పు పప్పు
పప్పా రంజాన్ స్పెషల్ ఏం లేదా
రంజాన్ ఆ రంజాన్ కెందుకండి నై ఆయనికి స్పెషల్ డే
అవునా మొన్ననా నైట్ అయిపోయింది గా బీఫ్ బిర్యానీ
ఏం బిర్యానీ
రంజాన్ స్పెష
చెప్పురా ఏదురు ఫోన్ చేసి
చేష్నా ఇప్పుడే ఏష్నా
ఔ
నీకు కాల్ చేసినా
నేను ఆ కాల్ జేస్ బోర్ గొటి
ఎప్పుడు ఏషినావ్
నిన్న ఏషిండే టైం ల
ఈ టైం లో అయితే మేమే చేసినాం గదా ఖాళీ టైం దైతే మాతోనే మాట్లాడుకుంటుండే కదా మా మరదల తోటి
ఈవినింగ్ అన్నా నేను ఏమన్నా మార్నింగ్ అన్నానా
మార్నింగ్ అన్నట్టు ఇన్పిచ్చింది అయితే అవునా ఏం అన్నది మరి
ఏమంటది ఏం అనలేదు ఇట్లానే తిన్నా తిన్నా పడుకుంటున్నా అని చెప్పేసి పడుకు
ఉమ్ ఫోన్ చేసింది ఇప్పుడే నాకు ఫోన్ చేస్తే కట్ చేసిన
మ ము పేరు మార్చుకుని పేరు మాత్రమైతే బాగుండే నీ పేరు
నా నేమా ఏమని వస్తున్నది నా నేమ్ అక్కడ
మీ పేరేమో ఆ పేరే వస్తది
మా ఇంటి పేరు నా పేరు
అవు నాకు నీ పేరు అలాగే ఉంది నీ పేరు ఉహు
అలాగే ఉందా ఆ ఆ
ఆ పేరు బాగా దగ్గర పేరు అన్నట్టు న
అవునా
ఉమ్
అది అందరికి దగ్గరనే
ఎందుకంటే మన దగ్గర్ను ఉంటాయి కదా పైసలు
కాద్ ఛా నన్ను వదిలేసి పోయింది గా మళ్ళా హలో
పైసలు పోయినాయా
లేదు నా
పైసల్ని ఏమంటారు పైసల్ని ఏమంటారు
ఆవు నేను నేను కూడా ఏమంటున్నా
నేను కూడా అదే అంటున్నా పైసలే అంటున్నా నేను కూడా ఆ
నేను అమ్మాయి అనుకున్నా
బంగరం
ఉహు
ఏం చేస్
ఇ ఇ ఇ ఈ పేరు ఉండేటోళ్ళు బాగా డేంజర్ ఉంటారమ్మా రాకు అడ్డూ అవ్ మోసం చేస్తారు మోసాలు చేయిత్తారు
పైసా కూడా అట్లనే పైసా నమ్మిన వాళ్ళు మోసపోతారు
ఇప్పుడు నువ్వు మోసం చేస్తావా అయితే నువ్వు నువ్వు నీ పేరు కూడా అదేగా
నా పేరు అది కాదు నా పేరు చీ ఛీ డెటర్ ఉంది కదా చీ
ఆ ఆ
ఆ అది
ఈ పేరు ఏ రోజు అంటే ఇట్లా చూసినాగా
ఆ
గుర్తు గుర్తుకొచ్చిందన్నట్టు సడన్ గా పేరును చూడండి
మీ అక్క ఎక్కడుంది
అక్కా అంటే ఉన్న హాస్పిటల్ వర్క్ చేస్తుంది అనుకుంటా
అవునా
ఉమ్మ్
అప్పట్లో చెస్తుండే మళ్ళా మానేసిందేమో
ఏమే అలాంతా ఒక విచిత్రమైన క్యాండెట్ అందుకోసమే అందరు అందరు ఒకొక్క రకంగా ఉన్నారు అందరూ
హు
మంచిగ ఆలోచిస్తే మంచిగ ఉంటది లైఫ్ గని మదీ కూడ అదే షేక్ సాలన్ కో బెసాత అవ్ బైట పాప పండుకుంది పాప పాప పండు తుంది
అవున రేపు పానస పండు తీసుక రావాల్నా
అద్దు
మీము ఈ రోజే కర్రీ చేసుకున్నాం మంచిగా అయింది
దూరం నుంచి పట్టుకొచ్చినా నేను నేను వెళ్ళాలిగా బయట
అది నీ ప్రాబ్లం మా ప్రాబ్లం కాదు
చా అంటే నువ్వు నీక్ నిక్ తెచ్చుకుంటున్నావ్ అయితే నాకోసం కాదయితే
అది మీ సమస్య
అచ్చ
మేం తీస్క్ మేం తీస్ తీసుకచ్చుడు తీసుకొస్తున్నాము ఇగ తీసుకోవాలా వద్దా అది నీ చాయిస్
ఓకేే ఆ తర్వరత చెప్తా ఆప్షన్తే సరే ఒకవేళ నేను బయట వెళ్తే నేను తీసుకుంటా లేకపోతే
లేకపోతే మేమే వండుకొని వం ట చేేసుకొని మంచిగా తింటాం
హు దానివల్ల ప్రోటీన్ మంచిగ ఏ మంటారు స్టామినా పెరుగుతదా
ఏమో అది కూడా ఒక ఫ్రూటే కదా
ఫుడ్ బిడే నాక్ తెల్వది అది ఫ్రూట్గా కాదో
అవును పండితె తింటారేమో తినార
ఏమి
అది పండు తది కదా
నాీ నిన్ ఇప్పడి దాక టేస్ట్ ఏ చెయలే
మంచిగా చికెన్ లెక్క అయితది మేము ఈ రోజు మార్నింగే చేసుకున్నాం
నేను ఒకసారి పన్నీర్ కూడా తినాలి ఇప్పుడ్ దక్ నువ్వు పన్నీర్ తిన్నావా
అయ్యో పన్నీర్ కూడా సేమ్ చికెన్ లెక్క అయితది మంచిగ అయితది సూపర్ అయితది
నేను ఇప్పడిదక తినలే పన్నీరు తెల్సా
చాలా అద్భుతంగా ఉంటది పన్నీర్ అయితే చికెన్ కంటే
ఒకసారి తెచ్చుకొని ఒకసారి వేసుకోబడు తయార్ అ
సరి ఫస్ట్ కర్రీ తెచ్చకొని టేస్ట్ చెయ్ కర్రి ప్యాంటుక్ పోయి
నద్దు నాకు బయటయ్ వాళ్ళు ఎట్ల ఎట్లానో అండుతారు మనక్ మెటీరియల్ ఉంటే చార్
మ్ హ అనుడనుడే తిన్నుడు తినుడే
నేను నింటలేేనే ను టూ త్రీ ఇయర్స్ అయితున్న బయట ఫుడ్ ఏం ముడుతలేను
అదే అనుడనుడే తిన్నడు తిన్నుడే
ఏదో అప్పుడప్పుడు
ఆ గట్లాను మళ్ల్ళా
ఏంది మేమన్నా రెగ్యులర్గా తింటున్నామా ఏంది ఒక టూ టూ మంత్స్ ఒకసారి లేకపోతే ఫోర్ మంత్స్ ఒకసారి
మేమైతే మేం బిర్యానీ అయితే ఓ ఫోర్ ఫైవ్ మంత్స్ కు ఒకసారి తింటాం బయట అది మేమే అనాలి ఇహ
నేను కూడా వంట నేర్చుకుంన్నామని అనుకుంటున్నా
మంచి మంచి కర్రీలు నేర్చుకుని మాకు గుడా పార్సల్ చేయ తింటాం మేము గూడ
నేనెవరికీ చేయ నాకు నాకే నైదేత బ్రో
ఏం గాదులె ఎట్ల అయితేఏంది ఏంగా ఆ
అయో ఎవరికైన్నా వండిచ్చినామనుకో
ఆ
అలు బాగా తింటారు గా నాకు అది నచ్చది నేనే దినాల నేను అన్నది నీకు కాదు
ఆ
నీగ అంటావా నేను నీకే మం న్నాను కే పని మనిషి చేస్తున్నావ్ అయిపెయింది నువు అరదమైంద పెట్టుకో ఇట్లా ఏమైంది
ఆ
నేను నీకు అన్నయ కదా నేను అంద అందరు వేరు నువ్వు వేరు
ఆహా ఇప్పుడే కర్రీ మరి నా గూడా పంపి పార్సిల్ అంటే నాకే సరిపోదు నీకేం పంపియలి అన్నవ్
అరే నీకోసం ఎక్స్ట్రా చేస్తా కొంచెం ఎక్స్ట్రా చేస్తా
అంటే ఇయ్యను అన్నట్టు అన్నావు నువ్వు ఇప్పుడే మో ఎక్స్ట్రా చేస్తంటావు అది చూసిన ఇతుడ ఫోన్ కూడా రికార్డ్ అయి యున్నది వాయిస్
చూషినావా
నేనూ వేరోళ్ళకియ్యా
అవునా సరే మరి చేసినం పోవంట సరేనా
నీకు నేను చేసి పంపడం నవ్వు నువ్వు దగ్గర ఉంటే నీకు చేయిస్తా నువ్వు దగ్గరలేవు కాబట్టి చేయా ఆ
సరే మరి రేపు మీ ఇంటికి వస్తున్నాం మా ఫ్యామిలీ మొత్తం రేపు మీ ఇంటికి వస్తున్నాం
ఎందుకు ఏమన్నా ఎందు కొట్టానే
మీ మమ్మీ నేను
మీ మమ్మీ నాది చూతే బయమైతది అందుకు అ ని మమ్మీతోని నువ్వు రాకు మ్
నేను అట్లనే ఉంటాను మీ మమ్మీ తోటి మీ మమ్మీ తోటి ఎంత మంచిగా ఉంటా నేను ఫ్రెండ్లీగా
ఉండూ
నువ్వు గూడా ఉండాలి మా మమ్మీ తోటి
నేను ఉంటుండే నీతో నీ నీ వాళ్ళని మొత్తంచ్చడగ అతను మాట్లాడకు ఇగ ఎందుకు
ఫోన్ చేస్తా ఉండు బై
ఏటు భై
ఫోన్ చేస్తాను, నేను ఆగు
మళ్లీ రిటర్న్ ఆ మళ్లీ ఇంకోసారి ఆ
ఆ మళ్ళీ చేస్తా
మళ్ళీ ఏరా అంటే
ఇంకొకసారి ఫోన్ చేస్తా కట్ చేసి
ఆ అట్లా చెప్పు, మల్ల క్లారిటీ